అ
ఆ ఏ
ఆ తీసుకెళ్లారండి హలో ఖాళీ ఖాళీగా ఉన్నా
ఆ ఆ పని ఎన్ని ఒక రైస్ ఒకటి పెట్టాలి
వామ్మో అ పిల్లల ఏ ర్తనట్టున్నారు కదా
బయటికి పోతాను
అవునా మనకు ఎన్ని ఐటెం లా
ఆ పని అయిపోయింది మీది మే అయిపోయింది అది వరకు
మావి ఏమి అయిపోలేదండి పని మా అత్తమ్మ చెస్తాను పని నే ఇప్పటిదాకా మిషన్ ఎక్కిన ఆ మళ్లీ కాల్స్ మాట్లాడ
డ్రెస్సులు బాగానే కూతట్టుందియా జాకెట్స్ ఈ డ్రెస్సులు
ఆ బాగు కుడతా
అదే మా సిస్టర్ వాళ్ళ గుర్తులుంటే చెప్పింది
మీక్కూడ అక్కడే కుట్టునట్టుందిగా ఆ డ్రెస్సు ఆ అది ఇప్పుడు కుట్టిన రెండు సంవత్సరాలు అయితుందో, మూడయితుందో ఇ
బానే ఉన్నాయి
మ్మ్
ఇంకా మీ పిల్లలేం చేస్తున్నారు
మా పిల్లలు టీవీ పెట్టుకొని చూత్తారు ఇద్దరు
మ్మ్
ఏం చేస్తారు
ప్రజెంట్ హౌస్ వైఫ్ చిన్న పాపయ
ఆ మీ సారేం చేస్తారు
అదే సిస్టం వర్కు
ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర బయట వస్తుంది
అవును బోరు కొడుతద అండి మీకు
బోర అంటే ఇక మొబైల్ ఉంది కాబట్టి బోరెం కొట్టదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ కూడా
ఆహ మేమైతే బోరుగుట్టుడు అంటే మాకు ఏమి ఉండదు ఇక మిషనే గుట్టుడు లేకపోతే పెట్టినప్పుడు సెల్లులు చూడడం లేకపోతే ముచ్చట్లు వినడం
మా అయ్య మా పాప కూడుంది ఇగ అంత తిరగడం టైం పాసు కొంచెం ఒక్కొసారి చిరాకు ఒక్కోసారి తప్పదు కదా వాళ్ళతోటి
ఆ మీ ఇంటి పక్క పెట్టాలి కదా మంచిగుంటార
ఆ మంచిగుంటారండి ఎక్కువ కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళు పనికి పోతారు ఎప్పుడు
అవునా
ఎప్పుడోసారి ఖాళీ ఇప్పుడు పనులే పనులు లేని టైమ్ లో ఇగ అందరం కలిసి కూర్చొని మాట్లాడతారు
మ్మ్
ఈ పనులు ఉంటే ఎవరు ఎవరు పటి పట్టించుకోరిగా
నిద్దర్లో ఫోన్ ఎత్తవా
ఆ చెత్తే
మ్మ్ చేయలేదా టైమ్ పాస్ చేయలేదా టైంపాస్
హా
పెళ్లి కాకముందు గొడవలు ఉంటాయి పెళ్లి అయితే కత్ ఫిండ్స్ లాగాయి
ఆ ఇప్పుడు కొంచెం దూరం ఉంటారు బాధనిపిత్తది
మీ దాంట్లో మొన్న ఇక్కడ మా ఏరియాకి ఒకళది మ్యారేజీ అయింది ఆ రాలేదు ఎందుకు మేన చెప్పలేద అవునా మరే వీళ్ళు మీ చెల్లె వాళ్ళు మీ చెల్లె వాళ్ళు గుర్తుకుంది కదా మీరు గుర్తుకులేరా మరి
ఏమో వాళ్ళకి ఎట్లా గుర్తుందో ఏమో అసలు ఇగ వాళ్ళది దగ్గర కదా మీ వాళ్ళ ఊరు దగ్గర కదా
అయితే అటు పెళ్ళికి రాకపోరా మీరు అటు అటు మీకు దగ్గరే కదా
ఆ కనీసం కాల్ చేసిన కూడా కాని వాళ్ళకి గుర్తులేదు పెళ్ళి అయిల్లా వ ఒకళ్ళు మర్చిపోతారు ఒకరు గుర్తుంటారు అ
ఆ అయితే ఇగ అమ్మ వాళ్ళకి ఇట్లా అటు నుంచి అట్టే పోయిరాటే కదా
ఆ అవునవును ఆడికి దగ్గరే మాబ్బా దగ్గరనే కొటి
ఆ బానే జరిగింది. చెల్లె కూడా వచ్చింది కదా?
ఆ రోజు కాల్ చేసారు కానీ, నేను కొంచెం బిజీగా ఉంటి తర్వాత చేస్తా అన్న ఇక మా పిల్లలతోనే జరిపోయింది.
ఆ బాగానే ఉన్నాం. గానీ నేనే మా అమ్మకి హెల్త్ బాలేక. అత చేన్ దగ్గరకి పోయింది. చెల్లిఒక్కటే ఉంది ఆరోజు ఇంటికాడ. కూర కి చికెన్ చేసినా మాయింటి తగ్ ఏద ఉన్నది ఓ ఘోరంగా చికెన్ చేసిండు అంట ఊరకే రోడ్డుకు పోయిండట.
ఊరకనే తిరుగుతూనే ఉంటారు. అమ్మ బుడ్డు ఆ బుడ్డోడు మా పిల్ల కూడా అంతే సేమ్ ఇద్దరూ.
ఆ మత్త బంద సరే ఇంక అంటా నేను అమ్మ వాళ్ళు పని చెస్ ఇదు అమ్మక అట్లాయింది. అమ్మకు చేయి ఇరిగింది.
అవునా?
నేను అటు పోయినా, మా పిన్ని వచ్చింది పెళ్ళికని వచ్చింది. అందుకే ఇద్దరం కలిసి బాబు, నేను మా చిన్నమ్మ ఇంకా కూలొల్లు ఒక ఇద్దరు అందరం కలిసి పోయినా. చెల్లి ను అమ్మ ఉన్నారు బాగా బోరుకొట్టింది నాకేమో. అమ్మ కూడా బాగానే ఉంటది ఫ్రెండ్లీ గ ఉంటుంది చెప్పలేద చెల్లె. ఉంటే తగ్గేది ఆయ్. ఇంటి దగ్గరనే బండి దిగి. వన్ సైడ్ దొర్లి కిందబడ్డాడట.
ఆ ఇప్పుడు మంచిగుందా?
ఆ ఇరవై రోజులు అవుతాంది. ఆయన బడి
ఉ హూ
మళ్ళా రేపు పోవాలి రేపు పోయి రెండు రోజులు మూడు రోజులు బట్టలు ఉన్నావన్నీ పిండి రావాలి మళ్ళా. రోజు రెండు రోజుల ఒకసారి రెండు రోజులకి ఒకసారి పోవుడుయితాంది.
ఇక పని చేేసే రోజు లేకపోతే గంత ఇ మంచి రా
గీతా.
ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా కొంచెం దినం వచ్చి పడాలంటే కతం. పనంత తక్కవనే ఉంటుంది
తమ్మి మ్యారేజ్ చేస్తే మంచిగా ఉండవు మధ్యలోనే వస్తాయిగాని ఆ ఆయనకి, ఈ అమ్మాయి వద్దంటడు, ఆ అమ్మాయి వద్దంటడు ఎవతలి కనుక
ఆ ఆయన కరెక్ట్ ఉంటే మంచి గ ఉండును గా.
ఓ
అయిన చిన్న వయసులో చేసినా కూడా మళ్ళీ ఫైనాన్షియల్ ఆబ్ ఆయన సెట్ అయితే చేసినా. తరుగుంటే
హ
ఇప్పుడే కదా వర్క్ చూసుకొనుడు మళ్ళీ రేపటి మిష్టర్ పెళ్ళాం ఐతున్నదిగా ఆడుదురుగా. ఏం కావాలంట అది ఫైనాన్షియల్. ఆయన ఆమెను పోషించుకోవడానికన్నా ఉండాలి కదా డబ్బు.
ఆ ఉంటాయ్ ఉంటాయ్ వాళ్ల దగ్గర. బాగానే చెప్తారు పని ఈ ట్రాక్టర్ వర్క్ ట్రాక్టర్ కొన్నారు అని.
అవునా.
చిన్నాయన టెన్త్ చదువు పెద్దాయన ట్రాక్టరు
మ్ హు.
చాల తిరిగి తిరగకుండా ఎవరి వాళ్ళకి ఇచ్చేసా ఆ ఇచ్చే.
మ్
ఈయనకు పెద్ద ఆయనకి ఇరవై నాలుగుంటే చిన్న ఆయనకి ఇరవై రెండుంటా యి. ఇ ష్
ఆ ఓ త చిన్నేజే కదా
ఆ
మ్మ్ హ్మ్ అదే ఓ పని సెట్ అయితే ఏం కాదులే కాని
ఈ భయం లేకుండా ఖాళీగా తిరిగితే
ఖాళీగా ఏం తిరగటంలేదు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు
ఇగ మా తమ్ముమ్ తాము్ మాది అదే అనుకున్నా ఇగ నేనైతే మావాడు ఇప్ ఇప్పుడే సెడ్ అయినాను
ఆ
మావోడు ఇప్పుడిప్పుడే సెటే దాంట్లో చుట్టాలు గాని ఇంగా సెట్ కాట్లే
ఆ మొన్న మా తమ్మునికి మా అక్క వాళ్ళ కూతుర్ని ఇస్తానన్నారు ఇస్తానన్నంక ఇక పెళ్ళి పెట్టుకునే టైం కి ఆమెకి అట్లా అయ్యింది అయి తే అమ్మాని అప్పటిదాకా ఇబ్బంది పెట్టే మేము ఒప్పించినాము చేసుకోనన్నాడు అసలే పోయిన మా ఇట్లాన్నో ఇగ మాట్లాడుకునే టైంకు అమ్మకి ఇట్లా అయ్యే వరకు కతం ఈ పెళ్లిళ్ల దగ్గర లవ్ పెళ్లి ఆ ఇగ అట్లా మనకి ఇక వొద్దన్నారు ఇగ నేను చేసుకొనే చేసుకొను అమ్మాయి అనరు ఎవరి అఆ
చెత్తే కొంచెం హెల్ప్‌గుంటది ఆమెకుడా మరిగా ఎట్లయినా దీని కాబట్టి కొంచెం బరువులు పట్టకుండా ఇంగ పని అంతా ము ము మునుపు లెక్క చెయ్యరు కావచ్చు ఇంగ చేయరాదు
ఆ ఎడమ చెయే
హ్మ్ ఎట్టైనా పట్టుకోవాలి కదా ఏ పని చేసినా చే రెండు సేతులు ఉంటేనే పని
ఆ అయినా హార్డ్ పని ఏముంటే అంతగాన గాని అమ్మ బాగా చేత్తాది పని
ఆ చెప్పింది చెప్పింది మా చెల్లే చెప్పింది బానే హార్డ్ వర్కు మా అబ్బాయిలేక మొగోల్ల లెక్కనే చెత్తారు బానే కష్టపడతారు వాళ్ళు
చెప్పిందా మా ఇంటి దగ్గర ఉన్న అని
ఆ
చెప్పిందా
ఆ అప్పుడు చెప్పిందిగా
మ్మ్
ఉమ్మ్ వాడే ఇగ బుడ్డోడు ఇగ వానితోటి రోషం ఉంటది మామూలుగా మళ్ళీ ఏడితే మామూలుగా ఏడవాడు ఈసురు గొంతు ఏస్కోని
మ్మ్ ఆరోజు ఆరోజు నర కం కనపడ్డదట ఓ ఘోరంగా చికాకు అయ్యిందట మా అమ్మే వామ్మో గింత అరిజికాయ్ చెప్తాండు ఇంటిక్కడ ఎట్లుంటానావ్ అమ్మా, అమ్మ అన్నదట
ఎవరనా ఒక పట్టుకునేటోళ్ళు ఉంటే ఏం కాదు ఇబ్బంది ఉండేది కానీ
హ్మ్
ఎవర్లేగ్తేనే సిరాక్అయితది
ఆ
మ్మ్
పోతాండ మీవోడు స్కూల్ కు
ఆ పోతాండు అబే కదా ఇగ అజా రాంగానే పోతా
ఆ మరి ఇయ్యాల మటను మల్ల ఇంకో అ చార్ చేసినారు పప్పుచారి చేసినారు
ఆహ
ఆ
ఈ అమ్ చిన్నపిల్ల సలుతారా మీరు
ఆ కుడుతాను చిన్నపిల్లలు మొత్తం అమ్మాయిలయ కుడతాను అబ్బాయిలయ కుడతాను అమ్మాయిలు ఎట్లంటే అట్లా ఇప్పుడు మన సెల్ చూసినట్టు కూడా కొను కొని ఊడతా
అదే మొకు ఒకటి స ఉండయి అడిగిన బేబ అడుతే ఆవు కుడుతుంది కానీ అది మరి శారీ సెట్ అవుతుంది కాదు అ దానికి ఆసారి నాకు ఆసారిని ఒక పడ్లా కడి ఇక్క
ఆ అంటే చీరలనే రెండు కావన్నా
ఆ అరుణిది అట్లా
తీరనా రెండి రా ఒకటే ఒకట ఒక ఒకటే అవుతుది ఎవరికైనా ఒకరికి ఇప్పుడు నీక సెట్ అవుతుది
కు ఇట్లాహ డ్రెస్సు అమ్రల మోడల్ ఎంత అవుతుందా
ఆ ఇప్పుడు ఆసారేంటిడి కదా
ఆర ఉ అట్లా కాదంటవ ఇప్పు
ఆ ఇట్లా ఫ్రాగ హైట్ హైట్ అట్లయితు
బాగున్నలంగా అదవయ
ఆ ఇద్దరక ప్రాక్ట్ అయిపు ఇద్దరికైతే గాని ఆ సరే కాదు
అద ఇయితే వచ్చినప్పుడు పంపిస్తా సర
ఆ
ఇటు వత్ది కదా అమ్మ వాళ్ళ ఇంటి అమ్మవళ్ంటికి